లో హలో
వినిపిస్సుందా ఉమ్ ఏం చేసన్నారు
బయటికి వెళ్తా ఉన్నాము
ఇప్పుడా
ఆ ఈవినింగ్ స్నాక్స్ తిన్నా ఏ ఆ ఆ అయిమ్మీ ఏడుస్తా ఉంది ఆయ్ మ్మీ ఏడుస్త ఆ వాళ్ళు రూమ్ లో ఉన్నారు
మీరు ముగ్గురు వచ్చినారా
ఆ మే మేము ముగ్గరము మన సినియర్ క ఒక అక్క ఇంకా ఫార్మ్డి అక్క ఒక అక్క
ఉమ్
ఏమ్ చేస్తున్నారు
ఏమ్ చేయలేదు పెద్ద మాషర్ కొని కూర్చోవాల అన్న
ఆ స్టడీ ఉందా ఇప్పుడు మీకు
లేదు స్టడీ రూమ్ల అన్నీ వేసేసారు అందరికి కద మొన్న బ్యాంకి లేన అప్పుడు స్టడీ రూమ్స్ లో అందరు ఫిల్ అయిపోయినారు మాకు వెకేట్ చేపిచినారు అందరు రూమ్స్ లో అట్ సైడ్ రూమ్స్ ఉన్నాయి చూడు మీ సైడ్ ఆ రూమ్స్ అందరూ వికెట్ చేసి లాస్ట్ మా రూమ్ వరకు ఉండాల అంటే అద్ కా మా రూమ్ వర్క్ కేఅంటే లాస్ట్ అక్కడ అంతా పెయింట్ ఏపిచ్చి కోటి వేయేసి ఇల త్రీమన్స్ ఆయన వినట్లే అసలు ఎంత ఆడుస్తున్నా కూడా పట్టించుకోవట్ల ఆ మనుషులు మాటలే
ఎలా ఉండగలుగుతాము ఒక రూమ్ లో లగేజ్ ఎక్కడ పెట్టుకోవాలా అని చెప్పి అడిగుండాల్ సింది గట్టిగా
ఆడు వినట్లేదు అస్ ల
మరీ ఓవర్ చేస్తు ఉన్నారు మన కాలేజ్ లో
మ్ నేన్ అయితే గట్టిగా వచ్చేసిన ఏమో బాగుంటే ఇదే రూమ్స్ ఉంటాము మళ్ళీ బాయ్స్ రూమ్స్ ఇచ్చేస్తారంట
ఆ బాయ్స్ అందరినీ మా వేరే దగ్గరికి పంపిస్తారు అంట గదా
ఆ
మ్ వత్తా వత్తా వత్తా ఇ వారం వచ్చే వారం అంతా సెలవలే అంత గురువారం ఆ మీక్ రంజాన్నికి ఒక అడుదు కనిపిస్తాంది ఆ ఇంకా అప్పుడు అందరిది గర్ల్స్ రాజ్యం అయిపోతాయి అసల్
ఆ కాలేజ్కి ఏమ్ మొస్తారు ఇంకా వాళ్ళు
రార్ అసలు ఈడున్నాంగానే రారు సరిగ్గా మ్ ఇంక అడిక్ పోతే ఏమ్ వస్త్
ఇంకా నుంచి ఎప్పుడు వస్తారో ఏమో
అస్సల్ రారు ఇంకా మన్ కి ఫోర్ వన్ ఒకటే ఉండేది ఫోర్ టూ ఉంటదో లే ఆ ఫోర్ టూ ఉంటదో ఉండదో కూడా ల్యా తెలి ల్యా
ఆ అది కూడా ఆఫ్టర్నూన్ వర్ కే
ఆ
అ
ఇప్పుడే సరిగ్గా రావట్లేదు సిగ్గుగా చేసా కూడా ఇంట్లో వాళ్ళ ప్యారెంట్స్ ఫోన్ చేసినా కూడ్ ఇందా రావట్ల మానో వోళ్లు ఇంకా బయటికి పంపిస్తే ఏమ్ వస్తారా
నా సబాక్
హ
ఆడ ఎక్స్టాలు మ న కుదే వాళ్ళ రూమ్ లోనే ఉన్నారా శైలు భవ్య
ఆ వాళ్ ఇంగ్ ఇంగ గా
ఆ మ్ హఫ్ నఅవర్ బడ్ తదిఅది అయెసర్కి ఆ హాఫ్ నఅవర్ పడుతది మీకు పోయేసరికి అహ పాల్ ఏతన్ చే ఆ తెచ్సిస్తా
వేరే పాప ఏం చేస్తుంది.
ఉన్నం మాట్లాడతా ఉన్నం కాదు ఏం ఆపాపతో మాట్లాడాలా. హ్మ నువ్వు లిఫ్ట్ చేస్తే నీతో మాట్లాడతది. రిషిట్ అయిపోయింది అనుకుంటా. మీతో మాట్లాడలేద్ అవునంటా చెయొచ్చంటా నిన్నైత్ పొనైనివి నీవెన్నైయిపోనయి అంతేనా ఆహా నా అదీ టెన్నో నైనో ఊ ఫేస్ మాట్లాడుతున్నారా సు
మాట్లాడుతున్నారా లేద్ ఇంకా మాట్లాడొచ్చు త్వరగా మాట్లాడలేదంటా నువ్వే చెయ్యీ నంబర్ నీక్ పెట్టిందంట గదా. పెట్టలేదంటగా ఆ నీకే నీకే పెట్టారంట నువ్ చెయ్యిమే నువ్వంట టే నెంబర్ అంట చెప్పు మీరీడొద్ద్ చెప్తావా ఈడ్ దీంట్లో చెప్ప కూడదంట. ఇతవును వాట్సాప్ లో పెట్టిందం దాని కాపీ చేయిమే కాపీ చేసి ఆడ పేస్ట్ చెయ్
పేస్ట్ చేయనికి రాద్
రాదా ఏమో ఒకసారి ట్రై చెయ్యి వస్తే వచ్చింది లేకపోత్ నెంబర్ నువ్ ఇది గుర్తుపెట్టుకో ఆ అ గుర్తుచేసుకో త్రీ ఫోర్ నైన్ సెవెన్ వన్, త్రీ ఫోర్ నైన్ సెవన్ వన్
అ
త్రీ ఫోర్ నైన్ సెవెన్ వన్
నువ్వు నెంబర్ చెప్పద్దూ. నంబర్ చెప్పద్దు.
ఆ మొత్తంలే మొత్తంలే లాస్ట్.
ఊ నార్మల్ కాల్ చేయి ఫస్ట్.
ఫస్ట్ నార్మల్ కాల్ అంట అయి చే అయిన అటు మాట్లాడుతన్ననే నువ్వు నార్మల్ కాల్ చేసి చెప్
నార్మల్ కాల్ చెయ్ ఫస్ట్ ఆ పిల్లా ఆన్ చేస్కోనీ.
ఫోను కాల్ కచ్ నార్మల్ కాల్ చేయొచ్చు కదా.
మాగుంద
బోల్ ఇజ్ఞార్ ఇప్పుడు నేన్ కట్ చేస్తే కట్ అయిపోతది నీది ఒకటి. ఒకటి కట్ అయిపోతది అప్పుడు నైన్టీన్ కాల్సే చేయగల్గుతం. లక్ష్మీని చేయమనులే ఏం చేస్తున్నావు. ఆ మెసేజ్ చేస్తదంట ఉండు వాట్సాప్ లో ఒకవేళ లక్ష్మీకి ఏమ చెప్పమంట
చేస్తున్నావా నువ్వు చేసేసావా
ఆ చేస్తుంది ఆ పిల్లా
ఆ లక్ష్మి లాక్ంది లాక్ ఏ
అయ్యో డిస్కనెక్ట్ అయిడి
నైన్ ఫోరా అ చాలా మంది కడు చూసి నేను అలా చేస్తున్నా
నార్మల్ కాలేజ్సి చెప్పు మే
అప్పు
కాపీ చేసి దాన్ని వేస్ట్ చేసి నార్మల్ కాల్ చేసి చెప్పు
ఉ
ఆ పిల్లకి నా సూవిత చేస్తుంది లిస్ట్ చేయమని చెప్పు ఫాస్ట్గా
నాకు చేయవే నేను జేస్తా
పాస్ట్ క్లిఫ్ట్ ఏమడి అది కట్ చేసిందా
ఆ పిల్లా మాట్లాడుతంది చేసినవా
చేసిందా
ఏమో అమ్మి ఎవరుతోన మాట్లాడతనది లే
అవునా
ఉం పటీ
మాట్లాడి
ఎ
నాకి కాల
క స్విచ్ ఆఫ్ ఇద నాకు అలవాటు అ దీనికోనే చెతులతోనే డాన్స్ వేసింది సుతమ్
చెప్పుతో డ్యాన్స్ చేసింది ఏ నందు పరవింద్ చెప్పులతో డాన్స్ ఏసిందట నందు కట్ చెయ్
అయిపోయిందా ఇంకా టూ మినిట్స్ ఉంది తెలీదా ఇకా అంటే నాది లాంగ్ ఉంది కదా ఉండవే మిడ్డీ అందుకని కవర్ అవ్వాలని చెప్పి నువ్వు చెప్పులతోనే వేసా డ్యాన్స్ హలో
ఆ సూత మాట్లాడుతుందా లేదా అవునా
నా
ఇంకా థర్టీ సెకండ్స్. తర్వాత నేం చేస్తా నీకు నువ్వే నాకు చేయ్యాలి నేను చేసే.
సరే.
కా ఓకే.
లేగాసలు టనిసచ్చన్నా.
చా.
హలో. హ్మ్ హలో.
ఉహు.
నువ్వు ఏడ ఉన్నావ్. ఏడి పోయినావ్.
ఆ.
నేను బయటికి వెళ్లి.
టుక్. హలో.
హా హలో.
నువ్వు చేయ్ ఇంకా.
ఆ అయిపోయిందా.
టెన్ థక్
ఆ సార్ ఆ సరే. ఆ.